చెప్పండి
ఏం చేస్తున్నారు మీరు చదువుకుంటున్నారా జాబ్ చేస్తున్నారా
ఇప్పుడు మేన్ నే జాబ్ చేయను చదువుతాను నేను ఎల్ఎల్బి
చదువుతున్నారన్నారు ఏం చ ఓకే ల ఓకే ఓకే మీకు ఇంట్రెస్ట్ మీకు నేను జాబ్ చేస్తున్నానండి హౌస్ వైఫ్ గా ఉన్నాను ఇంతకు ముందు ఇప్పుడు టాటా కేప్ టల్ హౌసింగ్ ఫైనాన్స్ లో జాబ్ చేస్తున్నాను
ఊ
నాకిద్దరు పిల్లల్లో ఒక బాబు ఒక పాప
ఊ ఊ
మీరు ఎల్ఎల్బి తీసుకోవాలని మీకు ఇంట్రెస్టా మీ పేరెంట్స్ చెప్తే చేరారా
నేను సజెషన్ ఇచ్చాను మా పేరెంట్స్ కి ఆ మేయిన్ మమ్మీకి చెప్పాను మమ్మీ కూడా కనుక్కొని ఈ కోసం మంచిది అని చెప్పింది ఇంకా నేను ఆధార్ లోకి వెళ్ళను
ఇప్పుడు బాగుందా మీకు స్టడీస్ అంతా బాగుందా
బాగుంది అంటే కష్టం ఉంది అన్నిీ ఉంది కానీ బాంది అంటే వేరే కోర్స్ లాగాండదున్నమాట
ఆ
ఇది వేరే విధంగా ఉంటుంది కాబట్టి
అంటే మీరు ఇప్పుడు ఎవర్ కన్నా చెప్పాలి అంటే ఈ కోర్స్ తీసుకుంటే ఇలా బెనిఫిట్ ఉంటుంది
ఉంటుంది కన్ఫమ్ గా కన్ఫమ్ గా ఉంటుంది ఇంకా అడ్వాకెట్కియితే చాలనా ఉంటది ఎందుకంటే అడ్వకేట్ అంటే కోర్ట్ లాయర్ లాగా మామూలు లాయర్ అనేది వేరు మామలాయర్ అంటే జస్ట్ ఇప్పుడు ఎవరైనా వచ్చి అడుగుతారు అంటే కేసులు ఇలా చేయాలి అలా చేయాల అని ముందుగా వచ్చి అడుగుతారు మామలుయారు కూడా చేస్తారు అది వాళ్ళకి వీళ్ళు ఉన్నప్పుడు అలాగ అనమాట కానీ అడ్వకేట్ అం అ అలా కాదు ఇప్పుడు కోర్ట్ లాయర్ కాబట్టి వాళ్ళు కన్ఫామ్ గా చేయాలి వాళ్ళుది చేసేది కూడా వాళ్ళ పని లాగా చేస్తారనమాట అంటే వాళ్ళు అంటే పెద్ద పని అనమాట ప్రాసెస్ అన్ని వాళ్ళవే ఈ చిన్న లా అంటే లాయల్ మామూలు నార్మల్ లాయర్స్ కన్నా ఈ అడ్వకేట్ అనేది ఎక్కువ అది మంచి మంచి పొజిషన్ ఉంటుంది మనకి
మీ ఫ్యామిలీ లో ఎవరన్నా లాయర్ అయి ఉన్నారా వాళ్ళని చూసి ఏమన్నా మీరు అలా లాయర్ అవ్వాలనుకున్నారా
దర్గా అసలు అంటే నాకూ మామూలుగా డిగ్రీస్ లో చేసుకునే కోర్సు ముందుగానే నాకు నచ్చదు అనమాట అంటే ఇంట్రెస్ట్ లేదు దాని మీద చేయడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు అవును అంటే ఆ బీకామ్లు అవన్నీ నాకు తెలీదు అది ఇంట్రెస్ట్ లేదు ఒకవేళ చేసినా కూడా నేను చేస్తానో చేయనా అనే దీంట్లో ఉన్నాను
ఓకే
ఆ దీంట్లోకి ఎత్తే నాకు డిగ్రీ ఇంట్రెస్ట్ లేదు ఇంకా ఏది చేయాలి అనుకుంటే హోటల్ మేనేజ్మెంట్ అవి అవన్నీ అనుకున్నాం గాని చెయ్యాలి అనే దీంట్లో దిగింది ఏంటంటే ఇదే ఎల్ఎల్ఎల్బి ఆ ఇంట్రెస్ట్ రాలేదనే కాదు అంటే ఆడిదాకా నేను అంత అంతగా దాని మీద ఫోకస్ చేయలేదు పోవాలని కూడా అంత ఖచ్చితంగా అనుకోలేదు కానీ ప్చ్ చాయిస్ లో అది చేయ అది చేయొచ్చు అనుకుంటాం కాబట్టి దాంతో అనుకున్నాను నేను
ఇప్పుడు మీకు ఎన్నేళ్ల కోర్స్ ఇది
ఇది ఫైవ్ ఇయర్స్ అనమాట అంటే డిగ్రీ మనం చేస్తుంటే త్రీ ఇయర్స్ చేసుకోవాలి నేను డిగ్రీ చేయలేదు కాబట్టి సర్టిఫై ఫైవ్ ఇయర్స్ చేసుకోవాలి
అంటే ఇప్పుడు ఎన్నెళ్ళయ్యింది మీరు జాయిన్ అయ్యి కాలేజీకి
నేను జాయిన్ అయ్యి ఒక ఆ
హలో ఈ వాయిస్ రావడం లేదే నాకు నా వాయిస్ వినిపిస్తుందా మీకు హలో నా వాయిస్ వస్తుందా మీకు
ఇప్పుడు
నా వాయిస్ వస్తుందా మీకు
ఆ వస్తాంది
ఇ ఇంతసేపు మీ వాయసే రాలేదే నాకు
హలో హలో అంటన్న మీరు ఏం చెప్పలేదు ఇంకా
నాకేం వా మీ వాయిసే రాలా సైలెంట్గా ఉన్నింది
ఆహా
అంటే మీరు జాయిన్ అయ్యి ఎన్నేళ్లవుతుంది అని అడుగుతున్నా
అదే జాయిన్ అయ్యే ఫోర్ మంత్స్ అయితాంది
ఫోర్ మంత్స్ ఏనా ఆహా
ఆ ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ అంటే నేను పోయ్యంది వచ్చి నవంబర్ నైన్టీన్త్ స్టార్ట్ చేసాము
ఓకే ఓకే అంటే ఇప్పుడు మీర ఒక్కరేనా ఇంట్లో మీకు సిస్టరు బెదర్ ఇట్లా ఎవరనా ఉన్నారా
ఆ సిుబ్లిగంస్లో నాకు మ అన్న ఉన్నారు
మీ అన్న ఏం చదువుకున్నారు
మా అన్న బీకాం చేసుకున్నాడు డిగ్రీ పూర్తి అయ్యింది వర్క్ చేసుకుంటాన్నాడు
ఆహా
హ్మ్
ఇంకేంటి విశేషల్లో మీరే చెప్పాలి
ఇంకేముండ విశేషాలు ఈ సమ్మర్కి అంతా ఉక్క బొత్తులు
ఆ
ఎండకి తట్టుకోలేకుండా దాహాలు ఎక్కువగా అన్నం కన్నా ఇప్పుడు ఎక్కువగా నీళ్ళు తాగాలనే ఫీలింగ్ లోనే ఉందనమాట
ఆ ఇప్పుడు హాలిడేస్ మీకు ఎగ్జామ్ అయిపోయినాయా
మాకు ఎగ్జాము మొదలయిపోయింది ఇంకా రేపే లాస్ట్ ఎగ్జా ఎగ్జామ్ ఉంది అచ్చేస్తే ఇంకా హాలిడేస్ ఇస్తారా ఈరు అనేది రేపు తెలుస్తుంది అంటా లేదు అంటే ఎల్లండు ఇస్తారు కానీ వాళ్ళు మనకు చెప్పాలి కదా ఎప్పుడు ఇస్తామా ఈరా వాళ్ళు మాకు మెసేజ్ చెప్తే మేము చేస్తాం లేదు అంటే అంటే మేము కంపల్సరీ వెళ్ళాలి మాకు అటెండెన్స్ ముఖ్యం అనమాట
ఆ ఆ మంచిగా చదువుకోండి అది మంచి కోర్సు కొంచం కష్టపడి మంచి మీరు చెప్పేట్టు ఏ కోర్సు తీసుకోవాలి ఏమని ఒకటి రెండు సార్లు ఆలోచించ
అది అది సెలెక్ట్ చేసుకోవాల్సింది కూడా ఫైవ్ ఇయర్స్ తర్వాతే అవి కూడా అప్లై చేయాలి అంత వరకు మనం దాని ఆలోచించాల్సిన అవసరం ఇది ఈ ఫైవ్ ఇయర్స్ వరకు మనము బాగా చదువుకొని చేసుకోవాలి తర్వాత మనం ఏం చేయాలి అనేది ఎక్కట్ట పోవాలినేది మనకు తెలుస్తది
అందుకే చెప్తున్నా ఒకవేళ మీకు కన్ఫ్యూషన్ అంటేది ఎది తీసుకోవాలి ఏమి అన్నది మీకు తెలియకపోతే మీకు తెలిసిన వాళ్ళని అడగండి లేదా మీది ఆ టీచర్స్ ని అడగండి లేదంటే ఇంకెవరైనా మీకు బంధువుల్లో ఇంకెవర
హ్మ్
అవని మీరు తొందరపాటు చేయకుండా
హ్మ్
మంచి కోర్సుగానే తీసుకోండి
సరే అండి
ఇంకా ఇంకా చెప్పండి ఒకవేళ మీకు సమ్మర్ హాలిడేస్ ఇస్తే ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు
మనం మోస్ట్లీ మనకి ఏదో ఎక్కడ కూలింగ్ గా ఉంటే అక్కడ పోవాలని అను అనుకుంటాము
హ్మ్
అంటే ఎండ్ర ఎండ్రలో ఆడే మనం ఎక్కు తిరగలేము
అంటే ఇప్పుడు ఊర్లక వెళ్తారు కదా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు నానమ్మ వాళ్ళ ఇల్లు అలా వెళ్తారు కదా ఆ సమ్మర్స్ వస్తే అలా మీరు ఎలా ఎక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు అని
అలా అయితే మాకు ఇప్పుడు ఇప్పుడు అయితే ఎవురు లేరు అలా
హ్మ్
అ అంతకు మున్న ఎన్న మాకు అమమ్మ ఉన్నింది అప్పుడు సమ మరో ఆ సీజన్ లో అవి ఏం లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయేది వచ్చేది అలా ఉండేది అప్పుడు అట్లు ఏం లేదు డికి వెళ్లాలని కూడా అనిపించదు అలా ఉంది
హ
దాంటవేర ఈ ఈ ఇప్పుడు ఈ ఈ జెనరేషన్ లో ఇప్పుడు ఈ ఎండలు వ చా
వేరే విధంగా ఉందన్నమాట
అవును ఇప్పుడు చాలా చాలా తీవ్రంగా ఉంది అంట
ఆ ఆ కరోనా ఆ కరోనా వచ్చినడు అప్పటి నుంచి అసలు సీజన్స్ ఎట్టంటే అలా వస్తంది
ఉమ్మ్
ఎప్పుడు వాన్ వస్తుందో తెలిదు ఎప్పుడు ఎండొస్తుందో తెలుదో అలా ఉంది ఇప్పుడు పరిస్థితి
హ్మ్ హ్మ్ సరే అండి బాగా చదువు కోండి ఎగ్జామ్ అంటుంటారు ఇంకెక్కువ మిమ్మల్ని డిస్టర్బ్ చేయను చదువుకోండి అలాగేండి